హలో
చెప్పు చిన్నగా మాట్లాడు కొంచెం
వినపడలే నీ బస ఎం
ఏం చేయలేదు చదువుకుంటున్న రేపూ ఎగ్జామ్కి రెప న్యూమెరికల్ ఆప్టిమజేషన్ ఇఏఐ నేను గాని చేశాను
నేను చదువుతున్నా
ఏం చదువుతున్నావు
చదవలేదు ప్రాక్టీస్ చేస్తున్నా మ్యాథ్స్ ఉమ్ తిన్నావా తిన్నాను దోస స
ఎప్పుడు దోశనా అవునా మంచి పిజినే
లో
నేను అన్నం పప్పు తిన్న
ఇంకెంత ఏద అయిపోయిందా అయిపోయింది ఉం మాది అయిపోతుంది ఇంకా కొంచెం ఉంది చేయాల ఉమ్ తొందర ఉమ్ చేస్తా నువ్వు ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావని హలో
నువ్వే మాట్లాడు
వాట్ ఆర్ యు డూయింగ్
ఓ నువ్ చాలా ఇంగ్లీష్ లో మాటల చెప్తున్నావ్ ఏంట్రా తెలుగు మర్చిపోయినా స్టైల్ తిన్నావా బీజు గజీ మను నుట్రిషనల్ ఇంటెక్స్
అయ్యో అది కొంచెం ఓవర్ అయిపోయింటుందేమో
తెలుగులో ఎమోషన్ ఉంటంది ఇంగ్లీష్ లో ఏం యాంగ్రీ అంటే తెలుగులో నా కోపం తింటారా
అక్టువలీ నేను మిక్స్ చేసి మాట్లాడతాను లైక్ అమ్మా ఐ విల్ కమ్ లేయర్ అలాగా మాట్లాడతాను టిఫిన్ రెడీగా పెట్టు ఓకే అలాగా
అది లాంగ్వేజ్ అ
అదే ట్రెండ్ ఇప్పుడు ప్యూర్ తెలుగు మాట్లాడితే ఓల్డ్ మూవీ చూసిన ఓల్డ్ మూవీలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది
అలా మాట్లాడకు మన తెలుగు సూపర్ రా
ఓకే ఓకే ట్రై చేస్తాను అమ్మ నేను తర్వాత ఏ వచ్చేస్తాను స్నాక్స్ రెడీగా పెట్టండి
సరే మరి
తెలుగు నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్ చేస్తే చాలా కామెడీగా ఉంటుంది నాకు అర్థం కాలేదు ఐ డిడ్ నాట్ గెట్ ద మీనింగ్ ఆఫ్ యువర్ టాకింగ్
ఆ డోర్ క్లోజ్ చెయ్యి క్లోజ్ ది డోర్ లేదు లైట్ ఆఫ్ చే్యంటే మా సార్ వేరేలాగా అన్న తెలుస క్లోజ్ ది లైట్
ఆ మా అమ్మ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై
అవు ఏంట్రా
హ డోంట్ డూ ఓవర్ క్షన్ ఐ విల్ గివ్ యూన్ నైస్లీ.
క్లాసిక్ డైలాగ్.
హు అండల్ ఈ ఫాస్ట్లీ అండ్ గో స్కూల్ క్విక్లీ. మన తెలుగు ఇస్లాంగ్లు.
ఎస్ ఎగ్జాంపుల్. ఏం చేస్తున్నావురా.